ఆన్
హలో
ఊమ్
ఊమ్ నిన్న నేను అప్పుడే ఒకటి అడుగుదాం అనుకున్నా మ అడగలే
ఏంది
ఏమంటే నువ్వు అప్పుడే ఒక ఒకరికి మెసేజ్ చేసిన్నావు
ఎప్పుడు
ఎప్పుడు ఇంటికవున్నప్పుడు
ఎవరికి
ఎవరికి ఏడుండే వాళ్ళకి ఊమ్
చెప్పినడా
నాకు తెలుసు ఎప్పుడో అర్థమయింది
ఉం ఏమర్థమైంది
ఏమని చేసినావు చెప్పు నువ్వు నువ్వు నువ్వేమో అడిగింటావు అందుకే ఆ ఏం అర్థం అవుతుందంటే నువ్వు ఎట్లా ఆ అన్ అలాకు చెప్పినారు మళ్ళీ ఏం ఏమో అయింది అందుకే చెప్పు అంటే చెప్పిన్
అ ఏం మాట్లాడట్లేదా
ఎందుకులే మాట్లాడుతుం
మారి
లేదు నేను అప్పుడే అ అప్పుడు చెదాం అనుకున్నా నీకు మర్చిపోయినా ఏం చేసినావు చెప్పు
నిన్న అడిగిన అదే తనని అడిగినా
ఉం ఇంకేమ్ అడగలేద
ఇంకేం మడిగినా
ఉం మీరు కనిపి వచ్చింది నీకు చెప్ప
తనా ఏదో చెప్పునాడుంగ ఉ స్టార్టింగ్ నిన్న మీ రూమ్ లో ఎవరితోనో గొడవ అయిందట అబ్బా ఛీ వద్దు అని చెప్పాడుగా మీ రూమ్ లో ఏం కూడా వాళ్లమా
హ తెలిదు ఫస్ట్ ఇయర్ అంతా ఉన్నాళ
అ ఇప్పుడు రూమ్ మారిండడి
చేయమనింటా ఓహో ఇక్కడిక వచ్చి నాకే ఇంకా నేనే ఏమి ఎక్కువ మాట్లాడలే ఏమంటే ఏమని ఉంటా అంటుంది
బ
అది కాదు నీకెందుకు అనిపించింది అట్లా చెప్పు
లేమో ఎప్పుడు ఇంటికి రమ్మన్నా రావు ఇంటికా నుంచి ఎప్పుడు పోవాలి పోవాల అంటావు
దానికి అనిపించింది అట్లా అట్లా అట్లయితే వీరికి రావాల నిన్న అన్న అట్లేనా
అంతే కదా దీనికన్నా ఇంపార్టెంట్ ఏముంది ఇంటికాడ
అది ప్రాజెక్ట్ ఇంకా కొందరు యాక్సెప్ట్ చేయలే తెలుసా అందరు ఒక పది పన్నెండు ప్యానల్స్ వేసినారు ఇంకా ప్యాన్ల్ ఇంకా ఉన్నారు రేపు సబ్మిట్ చేసే వాళ్ళు కూడా
హ
వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేలా అట్లా తిప్పించుకుంటారు వాళ్ళు లాస్ట్ లో
నన్ని నీ ఫోన్ ఏదో నో తనద ఎదో నోటిఫికేషన్ వచ్చింటే ఓపెన్ చేసినాం అట్లా నవీంద కూడా చూ అ నాన్న సారీ నాన్న నేను రాలేదు కదా నేను కోపం వస్తుందా
అది తెలుసు నాకు అడిినవని కూడాడా
అ ఫెండ్స్ ఎవరైనా నాన్న అంటారా
ఏమైంది దాంతో
సరే నీక్ నేమ్ లాగా అట్లా పెట్టుకోవచ్చండి నువ్వు రాకపోతే కోపం ఎందుకు దానికి
ప్రాజెక్టు తన కోపం ఇంకా ఏం చేస్తాడు మా సార్ అట్లని
మీది కదా తనకెందు కోపం వస్తుంది కా డౌట్ రాదా ను నువు పోకపోతే తనకు ఎందుకు కోపం వస్తది
నేను బలైయేది కాబట్టి అని చెప్తాను
అదేమే నీది కదా అప్రూజ్ అయింది తనకెందుకు కోపము నువ్వు పోకపోతే
అప్పుడు ఎన్ని రోజులు చెప్పు అంటే బస్సు వెళ్ళేస్తానే పోతానని చెప్పినా కదా ఇంకా వన్ వీక్ ఉన్నానని కదా
నీకు అర్థం కాలేమే
అర్థమయింది అదే కొన్ని రోజులు అని వచ్చినా కదా ఇంటికి
నీకు కోపం రావాలి పోలేదు రాలేదు అనేసి ఏమి నువ్వు పోకపోతే తనకు ఎందుకు కోపం మస్తాది
మీరు వద్దన్నారని చెప్పిన కాబట్టి
నేను అడిగేది నీకు అర్థమవుతుందా
అర్థం అయితది
ఉమ్ ఫ్రెండ్ అయితే చెప్పుమాట్లాడి ఇంట్లో
హమ్ ఆహా తన ముందే అన్నాడనమాట ఇట్లా మీ అక్క వాళ్ళకి ఇ ష్టం లేదేమో నాతో మాట్లాడము
మాట్లాడటం ఇష్టం లేదు కాదు కర్రే నువ్వు చేసేది అట్టుంది చెప్పకుండా పోతే ఎవరికైనా ఏమనిపిస్తాది అది కూడా ఏమన్నా పది నిమిషాలు దూరంలో ఉండేదా దూరం చూస్తే ఏమో రెండు గంటలు చూపిస్తుంది రెండు గంటలు మూడు గంటలో నువ్వు పెట్టిన లొకేషన్ కి
వన్ అండ్ హఫ్ అర్ లో వెళ్ళొచ్చు
హు వెళ్తావు వెళ్తావు నేను ఆ రోజు నువ్వు లొకేషన్ పెట్టినప్పుడే ఆన్నుంచే చూసిన ఎంత దూరం ఉందని
కానీ బైక్ లో వెళ్లే దూరం వేరు కదా
బైక్లో వెళ్ళే అే చెప్పకుండా వెళ్తరా
ఆహా నేను చెప్తాను టూ అవర్స్ పైన అంటే బైక్ లో వెళ్తే ఇంకో డిఫరెన్స్ పడుతుంది కదా టైం ఉంటె
సరే పోనీ తను ఏమన్నా సీక్రెట ఆ ఫ్రెండే కదా తెలుసు కదా మాట్లాడుతే ఇలా ఫ్రెండ్స్ ఉన్నారని ఆ నువ్వు చెప్పకుండా పోతే ఏమనుకుంటారు ఏదో ఉందని అనుకుంటారు కదా
ఎందుకు చెప్ప అ అది ఒక్క రోజు చెప్పలే సడన్ గా అనుకోని ఇంకా
మీరు తంత లేచ సడన్ గా అనుకున్నా ఫోన్ చేసి చెప్పడానికి ఎంత టైంమే
నాకు ఫోన్ లో రీఛార్జ్ ఉన్నిందా
ఆ
రూమ్ లో రూమ్ లో రెడ్ ఏసంకి వెళ్ళి పోయినం
చేయాలనే థాట్ ఉంటే రెడీ అయిన వెంటనే చేస్తారు లేదా రెడీ కాకముందే చెప్పి రెడీ అవుతారు నేను అప్పుడు ఎంసిఏలో తిరుపతి ఇస్తకాన్ కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్తాను కదా మే
సార్ మేము ఇవేమన్నా సేపరేట్గా పోయినామా ఇద్దరమే చె అట్లా అనుకోండి
అదే మే ఇద్దరు సపరేట్గా ఏం ఒక్కరు పోలే కదా ఏం సీక్రెట చెప్పిపోతే ఏమి అని
అది ఏదో అయిపోయిందట
హలో
హుమ్
ఆ
టప్ అప్పుడే దాని తరవాత హుమ్?
అది ఏమైనా ఉండని నాకు సంబంధం లేదు నాకేం ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ వచ్చే మాటలు ఏమంటారు అక్కని చూసి నేర్చుకుంది అంటారు అని నేను చెప్పిన లాస్ట్ లో. ఎట్టున్నా నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఏమైనా నన్నే అంటారు కదా అందుకు అడుగుతున్నా అని చెప్తున్నా
హూమ్ చెప్పిండు
ఇప్పుడు అ రక్షి వాళ్ళు బుజ్జమ్మ వాళ్ళకి తెలిసి తెలియకుండా ఉండింటే బాగుండు అనిపిస్తది
టైపు వాళ్ళు చెప్పరు పిన్ని వాళ్ళకి
చెయ్ చప్ చెవాలయితే ఇప్పటికే చెప్పుకుంటారుగా హా
స అంటే ఇట్లా యాక్సెప్ట్ చేసి హా యాక్సెప్ట్ చేసి నాకైనా మాకు ముందే తెలుసని చెప్పరాని
ఆ మొన్నెప్పుడబ్బా ఫోన్ వచ్చింటే పిన్ని వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసింటే పిన్ని ఎవరు రాజు అంట ఫోన్ వస్తంది అని అంటే పిన్ని నికిళ్ళనే కదా తెలుసు రాజుల్
రాత్రిలే పైన నేనున్నా
ఆహ్ నాహ్
నువ్వొచ్చే ముందు
వెత్తాకు మా వాళ్ళకి ఏదో ఒక సీక్రెట్లు ఉంటాయంట
హూ ఉహూ రవీ నాగ్ దెలీదా
తెలీదు
హుహు తెలిసింటుంది కానీ మనం ఏం చెప్పలే ఎవరు
తెలీదనుకుంటా డౌట్ కూడా వచ్చుండదు ఎందుకంటే తన ఒక్కడే అంటే డౌట్ వచ్చుంటది మతి వీళ్ళతో కూడా మాట్లాడతా కదా
కానీ ఎక్కువ క్లోజ్గా ఉండేది అయితే తిరుమలకి వచ్చే అప్పుడంతా
తిరుమలకి మతి కూడా వచ్చినాడు. అయినా నేను తిరుమలలో నిఖిల్ తో కన్నా మధవన్నతోనే ఎక్కువుండే
ఫస్ట్ మనం పోయినప్పుడు ఆహా ఫస్ట్ పోయినాం చూడు మనం అప్పుడు మనం మాత్రమే
లే ఇది హోళ్ళో ఉంటదా
సరే సరే అహా
పది నిమిషాల్ కాల్ ఆ ఇంగ్లే